హలో
హలో హాయ్ అండి ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులం
మా కుటుంబ సభ్యులామ్ బాగునం
బాగున్నారా అమ్మగారి ఇంటికి వెళ్ళారట కదా
ఆ పుట్టింటికి వచ్చామండి
అదే అదే అదే విన్నాను వాట్సాప్లు స్టేటస్లు అవి చూస్తుంటే తెలిసింది మీరు మీ అమ్మగారి ఇంటిక వెళ్ళినట్టు
అదే అప్పట్లో అంటే ఉమ్మడి కుటుంబాలు అంట చ బాగుంటాయి ఇప్పుడు హాలడేస్ వచ్చేన్నమా
అవునుండి అవును
అపుడపుడు వచ్చిపోతా అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటే బాగుంటది కదా
అవునండి అవును
పిల్లలు కూడా కొంచెం మనకి రేష్ట్ చిప్స్ అయ్యి తెలుస్తా ఉంటాయి
అవునవును కుటుంబం అంటేనే అంతే కదండి అందరూ కలిసి ఉంటే ఒకచోట ఉంటే ఆ సందడే వేరు అసలు
అవును
ఆ ఇంకా ఏంటంటే మా తాతల నాడు మా తాతగారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు పెద్ద కుటుంబం అండి వాళ్ళదవుతే వాళ్ళ అ ఏంటంటే ప ఏ ఇంటి పది మంది అన్నదమ్ములు నలుగురు అక్కచల్లేళ్ళు అంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళ ఆ ఫ్యామిలీలో మా తాతగారు పెద్దయన
ఈ తాతగారు పెద్దవారా
ఉ ఆ తాతగారి కొడుకే కూతుర్నే నేన్ అన్ మాట
ఓకే ఓకే
ఒక్కరే కాదు మళ్ళీ మా పెద్ద నాన్నగారు ఉన్నారు మా బాబాయ్ ఉన్నారు మా అత్తా ఉన్నారు ఆయనకి మొత్తం నలుగురు ఫ్యామిలీ మళ్ళీ ఆనాలుగు గురికి మళ్ళీ పిల్లలు
అదే అదే మా మా బోత్ షాపులు చూపిస్తీ ఇవాలా కట్ చేసారా ఏంటి అని తెలిసింది అ
ఆ
ఇవాళ రేపు పిల్లల్ని కూడా మన మంచిగా చెప్పాలండి మోారల్ వ్యాల్యూస్ అన్నిీ వైఫ్ నెట్ పోయింది ఏ ఇ ఏంటని ఇప్పుడు ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎంత మంచిదో పిల్లలకు కూడా మనం అగా ఎట్లున్నారు ఏంటి అంట చెప్పాలి ప్రతిదీ
అవును
ఆ ఎందుకంటే ఇప్పుడు చూడండి చాలా న్యూస్ పేపర్స్ లో అటు ఇటు చిన్నపిల్లలు చనిపోవడము ఆత్మహత్య చేసుకోవడం ప్రజలు తట్టుపోలేక ఇలా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు పిల్లల పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనం పెంచాలి
అవును
కొన్ని స్కూళ్లలో కూడా పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా చెప్తారు ఏంటంటే చదువు సంస్ సంకారం ఇ ఎంత ముఖ్యమో వాళ్ళని ప్రజలను కూడా తట్టుకునేలట్టు మనం తీర్చిదిద్దాలన్నమాట
అవునవును
మ్మ్
అట్లా చేయబట్టే కదా ఇవాళ ఆ ఇ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అట్లా విడిపోయినా ఏదనా ఒక ఫంక్షన్ అనేసరికి అందరూ ఒక చోటకి చేరతారు అక్కడ ఏమ పెద్ద గొడవ పడినట్టుగా మళ్ళీ ఏం కనపడరు మళ్ళీ అందరు కలివిడిగా కలిసిపోతారు చక్కగా అందరూ
అప్పుడు అప్పటి కాలం లో మా పెళ్ళిళ్ళు అప్పుడండి నెల రోజుల ముందే చుట్టాలు వచ్చేవాళ్ళు పెళ్ళిళ్ కి చుట్టాలు వచ్చి అన్ని పనులు చేసేవాళ్ళు ఇప్పుడు అంత్ అంతా రెడీమేడ్ పెళ్లిలాగా ఒక్క రోజు లోనే పెళ్లి కడ్ తీసుకోవడం ఆ ముందు రోజు పోవడం పెళ్ళకట్లే కావడం ఆ
మ్మ్
మ్మ్ లేదు ఫ్యామిలీలో అంతా రెడ్ రేడిమెట్ ఉంటున్నారండి పిల్లలు గాని పెద్దోళ్ళు గాని అట్టగాదు కుండా ప్ల్చ్ కొంచెం కొంచ సో మనం కలిసిమెలిసి ఉండేలట్టు పేరెంట్స్ కి ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గాని మనమేనా అంది
అవునవును అప్పట్లోకు ఉమ్మడి కుటుంబం ఉంటే మ్మ్ వా పెళ్ళిళ్ళు అంటే వారం ముందు నుంచి ఎంత హడావు చేస్తారు తాటాకు పందిళ్ళు వేసి బాజా భజంత్రీలతో హడావుడి హడావుడి చేసి పసుప్ పులు దంచి గోరింటాకులు పెట్టుకొని ఎంత డ్యాన్సు డ్యాన్సులు చేస్తూ చాలా హంగామా చేస్తూ చాలా చాలా బాగుండేది అసలు ఐదు రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు
అవున అవును
ఊ ఇప్పుడే ఉంది అన్ని రే రెడీమేడ్ అయిపోయింది ఇలా మండపం ఇట్లా రెడీమేడ్ గా వేసేస్తున్నారు పెళ్ళికొడుకు పెళ్ళికతురు వస్తే చాలు అంటున్నారు పెళ్లికి
అదే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మనం చూస్ కోవాలన్నీ ఇప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు ప్రతిదీ ఇప్పుడు కొంచెం కొంచెం బడ్జెట్ కొంచటాయించుకోవాలి మనం బయట కేట్టా షాపింగ్స్ కానీ వాటికి కొంచెం మన హెల్త్ కొంచెం మన టూర్ కొంచెం ఫ్యామిలీలో ముందు ముందు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అంటే మేనేజ్మెంట్ రావాలి మెయిన్
అవునండి అవును
ఆ అట్లా మన చూసుకునే చేసుకోవాలి ప్రతిదీ
అవును
ఆ
ఇప్పుడు ఏంటంటే అప్పట్లోనూ ఉమ్మడి కుటుంబం చక్కగా అందరు కలిసి మెలిసి ఉ ఇప్పుడు ఏంటంటె ఇప్పుడు ఏంటంటే అందరూ దూర దూరాలు వెళ్ళిపోయి ఎవరు ఎవరు ఏంటి అన్నది కూడా తెలియటల మన జనాలకి ఎలుమి పెదనాన్ బభైరన్ చెప్
అంతే అంటే ఇప్పుడు వీళ్ళకి ప్రేమాలు లేకుండా అవ్ అనే పిల్లలు కూడా ఈ ఘట్లనేతయారవుతారు ఇగ అంతే జెనరేషన్ జెనరేషన్
అవును ఆ ఇంటికి ఒక పిల్ల ఉందను అనుకోండి ఆ పాప వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉంటే ఈ పాప ఒక అది ఎంత ఫీల్ అవుతుందో సింగిల్ గా నేను ఒక్కదాన్నే అయ్యానే నాకు అన్నల్ లేరు తమ్ముళ్ళు లేరు ఆ
అసలుదని అప్పట్లో అందరుూ పది పది మందిరిని ఈ ఐదు మందిరిని మము ఐదుగురాం అండి అట్ నా ఒకళకి తోడు తడానికి అనుకుంటూ పోత ఐదుగురు గుడుతున్నారు ఇప్పుడు ఉన్న రోజులలో ఇద్దరిని ఇద్దరిని మనం పిల్ల చదివించి పెళ్ళిళ్లి చేసి మన బాగుపరిసేస్తా సరిపోయిద్ది మనకి
అవును అప్పటి రోజులు వేరు కదండి అప్పట్లో రూపాయలు అన్నాలు అన్న పైసలు అట్లా ఉండేవి ఇప్పుడు ఒక వంద రూపాయలు తీస్తే మనకు కనీసం ఒక ఐటం గట్టిగా రావట్లేదు
అంతే కదా అప్పటి అడ్జస్ట్మెంట్ రోజులు వేరే అండి ఇప్పుడు వేరే ఉంది పిల్లలు కాని పెద్దోళ్ళు కానీ అడ్జస్ట్మెంట్ గాని టైమింగ్ గానీ అన్నిీ వేరే ఉంటాయి
అవును కాలం కూడా గడిచిపోతుంది అట్లా అవునవును క్రమం క్రమ క్రమంగా కాలం కూడా గడిచిపోతుంది అవును అట్లా గడవటంతో ఏంటంటే మనకు కూడా ఏంటన్నది మనం ఎలా పొదుపు చేయాలి ఏంటన్నది కూడా మనకి తెలియటం లేదు
అవునవును అవునవును మనం ఫైనాన్స్ లో పొ పొదుపు చేసుకోడం కూడా మంచిదే అండి అది రేప్ ఓ అప్పుడు చూడండి కరోనా టైమ్ లో ఎంత ఇబ్బంది అయిపోయిందో కొంచం ఫైనాన్షల్గా గెట్ అంటే శాలరీస్ లేక రెంట్లు గట్ట లేక చాలా ఇబ్బంది అయిపోయింది అదే కొంచెం మనీ సేవింగ్స్ ఉంటే అప్పుడు మనకి సెట్ అయిపోది అట్లా
అవునవును అప్పట్లో పది నలుగురు నాలుగు జ వలేసి మనక ఏదో కాస్త ఉ ప్పు పప్పు అన్నది ఈ ఇవ్వడంతో కాస్త కరోనా అనేది మనకి గడిచిపోయింది
అవును
తెలిసిన వాళ్ళు కాబట్టి అదే తెలియని వాళ్ళు ఎవరు లేననుకోండి ఆ కుటుంబం ఏ పరిస్థితి ఏంటి చెప్పండి
అవును అదే అంటున్నాం మనం లైఫ్ లో ఇప్పుడు ఒక టెన్ రూపీస్ మనం సంపాదించుకున్నాం అనుకోండి ఎట్లీస్ట్ ఒక టూ త్రీ రూ పర్సెంట్ అంటే టూ పర్సెంట్ అట్లా దాచుకోవాలనమాట మన ఫ్యూచర్ పర్పస్ కోసం
అవునవును
అయితేనే కొంచెం గట్టిన నవళలేస్తాం ప్రజెంట్ ఉన్న రోజులు అట్ల ఉన్నాయి కదా
అవునవును
మ్మ్
ఇప్పుడు ఒక ఇంట్లోకి అదే చెప్తున్నా కదండి ఒక ఐటెం తేవాలంటే వంద రూపాయలు సరిపోవటం లేదు
అవును
ఇది ఒకప్పుడు కుటుంబాలు కుటుంబాలు ఎలా బతికారో ఏంట అన్నది కూడా తెలియటం లేదు మనకి
అప్పుడ అంతా జొన్నబోవ తినే వాళ్ళ అండి ఇప్పుడుంటే వరి ఇది తింటున్నాం కానీ అప్పుడ అంతా జొన్న బువ్వలు వాళ్ళు ఏంటి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నో అంత మంది వర్క్ చేసే వాళ్ళు అప్పట్లో ఇప్పుడు పిల్లలు ఎ ద ఒక వర్క్ చేసేవాళ్ళు కూలి కి ఉండడం అట్లా అట్లా పెద్దళ్లు అట్లా అందరు వర్క్ చేసేళ్ళు గటి సెట్ అయ్యది ఇప్పుడొల్లు ఒక్కళ్ళు వర్క్ చేస్తంటే ఫ్యామిలీ అంతా తింటరు కదండి అంత వల్ల కూడా ఫైనాన్షియల్ లో కొంచెం ఇప్పుడోళ్ళు అనుకో మొత్తం అందరు వర్క్ చేసేవాళ్ళే ఎవరు పొద్దున్న లేస్తే ఎవరి పనులు వాళ్ళకి
అవును అవునవును అవును వాస్తవం మీరు చెప్పేది అట్ల అవును అవును
మా మా నాయనమ్మమోళ్ళు వాల్దిగూడ వ్యవసాయ భూములే వాళ్ళు ఒకళ కింద కూలి కానీ ఆళ్ళ కౌలు గీ అట్లా పోయే వాళ్ళ అనమాట
ఆ
పెద్ద పెద్ద భూస్వాములు ఉంటారు కదా వాళ్ళ గ గొడ్లు చాలా ఉంటాయి గొడ్లు చాలా ఉంటాయి గొడ్లల ఈడ మనకి అంటే గొడ్ల కాయ ట్యానికి గొర్రెలు ఇవన్నీ ఉంటాయ్ కాయడానికి కళ్ళ కూడా ఎవలేదు
అవునవును
ఆ
అప్పట్లో ఏంటంటే వ్యవసాయం చేసి కవులకి ఇవ్వడము అట్లా చేసేవారు ఇప్పుడు కవులు కూడా దొరకటం లేదు కనీసం పొలాల్లో పని చేయడానికి
అవునవును రైటే
అది ఒక బియ్యం పండించాలన్నా ఆ బియ్యం తో పొట్టు తీయాలన్నా అది ఏం చేయాలన్నా కూడా అన్నిట్లోతును డబ్బులతో ముడిపడి ఉందండి ఇవళ రేపు అన్నింటిలో
అవునవును అంటే ఇంకోటి విషయం ఏందంటే మనం ఎంత కష్టపడ్డా కూడా అంత అప్పుడున్నంత ఇప్పుడు అంటే ఈల్టు బాగ వచ్చేది అప్పట్లో మనకి బాగ పండేది భూమి సారంతం బాగుండేది మంచి పండేవి కూడా
అవును అవున
ఇప్పుడు అట్లా లేదు గదా ఎంత మందులు యూజ్ చేసిన ఎంత ఎంత ఆర్టిఫిషియల్ చేసినా భూమిలో సారవంతమంతా పోతుంద అనమాట
అవునవును
మ్
అందుకనే అప్పుడు తిండ్లు కాబట్టి, వాళ్ళు కొంచెం గట్టిగా ఉండడం ఉ అట్లా ఉన్నారు. వాళ్టికి ఉన్న పెద్దవాళ్ళు కూడా మన పెద్దవాళ్ళు అప్పుడు తిండ్లు కాబట్టి ఇప్పుడు తిండ్ల కి అరవై ఏళ్ళకి నలభై ఏళ్ళకే పోతున్నారు అందరు
అంతే కదా అప్పుడు వంద సంవత్సరాలు దాట్ అంటే గట్టిగ బతికేవాళ్ళు ఇప్పుడు అరవైయే ఎక్కువ
అవును
అరవై డెబ్బై వస్తే అంతే ఆ
అలాంటి కుటుంబాల గురించి ఎన్ని మాట్లాడుకున్నా, మాటలు రావులేండి మనకి.
ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఇద్దరే, మనం ఫ్యామిలీ ప ప్లానింగ్ చేయించుకోవడం మంచిదండి. అప్పుడు అంటే టెన్ టెన్ మెంబెర్స్ ఉన్నారు కాని, ఇప్పుడు టూ మెంబర్స్ ఎక్కువ ఫ్యామిలీ ప్లానింగ్ చేపిచ్చేసుకోవాలి
అవునవును లేకపోతే కష్టంమండి ఇ ఇప్పుడున్న కాలానికి ను అప్పట్లో ఉన్న కాలానికి చాలా డిఫరెన్స్ ఉంది. కష్టం ఇప్పుడు ఉన్న ఉ సిచ్యువేషన్ కూడా బాగుండం లేదు. పొల్యూషన్ ఎక్కువైపో పోయి చాలా రిస్క్ రిస్క్ గా ఉంది. ఒక కుటుంబం బతకాలంటేనే చాలా కష్టం అవుతొంద్
అవును అవునన్
ఊ ఏ ఓకే అండి బాయ్ అండి
బాయ్ బా
బాయ్